స్కారం అండి
నమస్కారం అండి బాగున్నారా అండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం తిన్నారండి మీరు
మేము పొద్దున్నే తిన్నామండి ఇంకా ఇప్పుడు తినలేదు పొద్దున్నే అయితే మేము ఉగ్గని పకోడా వేసుకొని తిన్నామండి చాలా బాగుంది
అవునాండి
మీరు అండి
మేము పొద్దున్నే ఇడ్లీ సాంబార్ చట్నీ తిన్నామండి ఇప్పుడు తినాలండి ఇంకాను
ఇప్పుడు చేసరా అండి
ఆ అయిందండి ఇంకా తినలేదు ఇప్పుడు సాంబారు చట్నీ అన్నము ఇంకా ఆ గోంగుర చట్నీ ఇలా ఉన్నాయండి తినాలి
అవునా అండి
అవునండి మనం ఈరోజు పల్లెలు పట్ ట్టానాల గురించి మాట్లాడుకుందామా అండి
ఖచ్చితంగా అండి
మీకు పల్లెలు ఇష్టమా పట్టణాలు ఇష్టమా
నాకు రెండు ఇష్టమే అండి కానీ పల్లెలే కొంచెం మేలు అని నా ఒపీనియన్ అండి ఎందుకంటే ఇప్పుడు ప పట్టణాల్లో ఉన్నా కాని ఆ ప్రశాంతత ఉండదు టెన్షన్స్ తో ఆ లైఫ్ అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంటాదండి కానీ ఊర్లలో మాత్ త్రం ప్రశాంతంగా ఎంత టైం ఉన్న టైం చాలా ఉంటది అందరితో బాగా స్పెండ్ చేయొచ్చు చుట్టూ చెట్లు ఉంటాయి పొలాలు ఉంటాయి అందరు అందరితో ఆడుకోవచ్చు అక్కడ రోడ్లలో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని ఏం ఉండదు బా ఆడుకోవచ్చు తిరగచ్చు మనం ఎంత సౌండ్ చేసినా ఒక్కరేమనరు
అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి నాకు కూడా పల్లెలే ఇష్టము కానీ పల్లెల్లో అంత అంటే అనుకూలంగా ఉండదు కదండి పట్టణాల్లో ఉన్నట్టు అంటే ఆ స్కూల్స్ కాగానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఏవైనా కూడా పట్టణాల్లోనే ఎక్కువ ఉంటాయి కానీ కాలుష్యము అలాగే ఉంటది బిజీ బిజీ లైఫ్ ఎవరు ఏం చేస్తున్నారో తెలీదు అంటే పక్కన ఏం జరుగుతందో తెలీదు ఎంతసేపు ఉన్నా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించు కోవడమే సరిపోతుంది కానీ పల్లెల్లో అలా కాదు కదండి
అయినా అండి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కొంచెం మారు అయితే బెటర్ అండి ప పల్లెల్ని కూడా డెవలప్ చేస్తే ఇంకా బావుంటాయని నా ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు సిటీల్లో ఉండి కూడా జాబ్ళ్ళులేక చాలా కష్టపడుతున్నారు అదే పల్లెల్ని డేవ్ డెవలప్ చేస్తే ఫార్మింగ్ సైడ్ కి రాడానికి చాలా స్కోప్ ఉంటది
అవునండి కరెక్ట్ మీరు చెప్పింది అందరు పల్లెలు అంటే పల్లెలో రైతులు ముందుకు రావట్లేదు కదండి ఎంతసేపు ఉన్న పల్లెలు అబ్ పల్లెల్లో రైతులు ఎంత కష్టపడినా వాళ్ళకు తగిన ఆదాయం లేకపోయేసరికి ఇంక ఓప్పట్ పట్టణాల్లో ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాంలే అన్నట్టు పల్లెల్లో వాళ్ళు కూడా పట్టణాలకెళ్ళి పోతున్నారండి ఆ పిల్లలకి చదువుల కోసం అంటూ ఏదో ఒక పని చేసుకొని బతుకుదామంటూ అందరూ పట్టణాలకేళ్ళిపోతున్నారు గాని పల్లెలు ఖాళీ అవుతున్నాయండి
అవునండి కానీ పల్లెళ్ళు కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తే ఫార్మింగ్ సైడ్ కి రాడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఎప్పుడైతే యూత్ ఫార్మింగ్ సైడ్కి వస్తుంది కల్తీ కూడా తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయ్
అవును కరెక్టేనండి మీరు చెప్పింది పల్లెల్లో అయినా కూడా పల్లెల్లో అంటే చుట్టూ చెట్లుంటాయి మంచి వాతావరణం ఉంటుంది చల్లటి గాలి ఉంటుంది పచ్చటి పొలాలుంటాయి ఇలా ఉన్నా కూడా మనకి ఏమంటే చిన్న చిన్న వాటికి గూడా మనం పట్టణాలకెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది రోడ్లు సరిగ్గా ఉండవు స్కూల్స్ ఉండవ్ పిల్లలు చదువుకోవడానికి హాస్పిటల్స్ ఉండవు ఆ కాబట్టి ఆ అందరూ పట్టణాలకెళ్ళడానికే ఇష్టపడతారు
అవునండి
ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు పట్టణాల్లో ఉండే పిల్లలు పల్లెలకి హాలిడేస్కి వచ్చినప్ ఇప్పుడు వల్లనందం చూడాలండి
కానీ ఇక్కడ కూడా చాలా మంది చాలా బిజినెస్ లు స్టార్ట్ చెయొచ్చండి యాపారాలు ఊ ఊర్లలోనే ఉంటూ
ఊ అవునండి ఇప్పుడు ఎందుకు ఎందుకండి సోషల్ మీడియా వచ్చిన్ తర్వా అంతా పల్లెలు కూడా పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా అంటే అప్డేట్ అయ్యారు కదండి
అవునండి
అంటే
ఇక్కడ మనం కొన్ని యాప్స్ క్రియేట్ చేసి కూడా మనము బాగా సంపాయించుకోవచ్చు అండి డైరెక్ట్ గా ఫామర్స్ కిను ఆ ఇలా కన్జ్యూమర్స్ కి ఇక్కడ మనం చాలా సినిమాల్లో కూడా చూస్తామండి అలా చెయ్యడం కానీ ప్రాక్ ప్రాక్టికల్ కి వచ్చేటప్పటికి ఏమవుద్దో ఏమో అండి చాలా మంది పాష్ అనుకుంటారో ఏమనుకుంటారో పెద్ద పెద్ద మట్ మార్ట్స్ లో కొనుక్కోవడానికే ఇష్టపడతారు అది కల్తీ ఉన్నా లేకపోయినా
అవునండి పల్లెల్లో వాళ్ళు పాపం రైతులు ఎండ లేదు గాలి లేదు వాన లేదు వాళ్ళకి ఏదున్నా కూడా పాపము రైతులు కష్టపడి పండించడానికి చాలా కష్టపడ తారు కానీ దళారులు మధ్యలో ఆ అంటే వాళ్ళ రైతులను మోస మోసపోయి రైతులు మోసపోయి వాళ్ళకంతో ఇంతో చేసి దళార్లు బాగుపడుతున్నారు గాని రైతులు మాత్రం అక్కడ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు అక్కడే ఉండిపోతున్నారు గానీ రైతులు బాగుపడడానికి ఛాన్స్ లేదండి
ఇంత పెద్ద దేశంలో ఎంతో మంది రైతులున్నా ఎన్ని గంటకి ఎంతో మంది చనిపోతున్నారండి ఒక ఫార్మింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళే ఎక్కువగా
అంటే ఆ ఆ పొలాలు పండించిన పంట చేతికి రాక వాళ్ళు అప్పులు చేసుకొని ఆ అప్పులు తీర్చలేక
అదే అండి కనీ ఏమవుతుందంటే ఇప్పుడు పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ ఊళ్ళకు వస్తే పొల్యూషన్ తగ్గుతుంది వాతావరణం మారుతుంది కాబట్టి పంటలు పండానికి కూడా చాలా స్కోప్ ఉంటది
అవునండి
ఇది కొంచెం ఉండాలి
ఆ అంటే రైతులు ఆ పొలానికి కొట్టాల్సిన పొలానికి కొట్టాల్సిన మందులు అప్పులు చేసి పప్పు అప్పులు తీర్చలేక వాళ్ళే ఆ పొలానికి కొట్టాల్సిన మందులు వాళ్ళే తాగి చనిపోతున్నారండి అప్పులు తీర్చలేక ఉ అవునండి
వాళ్ళు ఒక్కొక్క మెతుకు చేయడానికి చాలా కష్టపడతారు
అలాకు కానీ జై జవాన్ జై కిషాన్ అంటారు కానీ జవాన్లు ఆ జవాన్లు లేక్ కపోతే మనం లేము కిస్ రైతు లేకపోతే తినడానికి తిండి లేదు
అవునండి మీరు చెప్పింది కరెక్టే అండి కానీ ఆ ఊర్లలో ఎకరాలు ఎకరాల్లో ఇల్లు కట్టుకొనైనా బావుండొచ్చండి కానీ ఇక్కడ ఇరుకు ఇరుకుగా ఉండాలండి ఎన్నో ఫ్లోర్లు లేపుతారండి
ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ ఉంట్ అంటే పల్లెల్లో ఎట్లా అంటే ఉన్నా లేకపోయినా పట్టి పట్టింట్లు పక్కింటికెళ్ళి అరువు తెచ్చుకొని ఐనా చేసుకొని తినగలుగుతాం అదే పట్టణాల్లో అయితే
అసల్ పక్కింట్లో ఎవరు ఉన్నారో కూడా తెలిదండి వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియనట్టయియిపోయింది
ఆ ఉంటే తినాలి లేకుంటే పస్తులుండాలి అంతేగాని పప్ ప లిక్కన ఏం జరుగుతుందో కూడా తెలియకోకుండా ఉంటుంది పట్టణాల్లో అయితే
ఇంకా ఊర్ల గురించి ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో గురించి మాట్లాడలేమండి ఆ పెద్ద పెద్ద రోడ్లు ఆ ఎయిర్పోర్ట్లు ఆ పెద్ద పెద్ద కార్లు ఆ పొల్యూషన్ అసలు ఏం చెప్పలేమండి
ఆ సౌండ్స్
అండి లేని రోగాలన్నీ అక్కడే ఉంటాయండి
అవునండి బయటికి ఏళ్తే చాలు ఆ పోగాకి ఆ పొల్యూషన్ కి ఇంకా అక్కడే హెల్త్ పాడవుతుందండి వాటి వల్లనే
అక్కడ వచ్చిన సాలరీ సరిపోక వచ్చిపోడానికి ఖర్చులు కుడా చాలనంత తక్కువగా చాలా మంది ఉన్నారు
ఉన్నారండి అలానీ పాపం అంటే ఉంటే తినాలి లేకుంటే పస్ స్తులు ఉండాలి పరట అది పట్టణాల్లో అయితే పల్లెల్లో అయితే అలా లేదు ఉన్న దాంట్లోనే సర్దుకొనైనా తింటారండి
అవునండి అక్కడికి ఏం ఒక చిన్నది కొనాలన్నా పెద్ద పెద్ అంత ఖర్చు పెట్టి కొనాల్సిన పరిస్ స్థితి ఏర్పడింది
అవునండి కరెక్టే మీరు చెప్పింది
ఇక్కడ మనకు దొరికే చిన్న చిన్న వస్తువులు అక్కడ ఎంతెంతో పెట్టీ కొనాల్సి వస్తుంది స్తోంది ఇంకా వేరే దేశాల్లో అయితే లక్షలు వేలల్లో పెట్టి కొనుకుంటారు
అవునండి కరెక్టే
వునండి
ఓకే స అండి అలా తయారైనాయి
అవునండి మీకు మీ పల్లెలో చాలా బాగుంటది కదనండి
అవునండి మా పల్లెల్లో అసలు అంటే ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఆ అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు అంటే వాళ్ళ బాధలు మాకు మా బాధలు వాళ్ళకి ఒకరినొకరు చెప్పుకుంటూ సంతోషాలు పంచుకుంటు కుంటారు బాధలు పంచుకుంటారు అందరు కలిసిమెలిసి ఉంటారు
ఆ అవునండి కానీ ఈ పట్టణాల్ని కూడా ఒక రకంగా మంచుకోవాలండి ఎందుకంటే మనకు అన్ని ఒకే చోట దొరుకు డం వల్ల ఆ డెవలప్మెంట్ అనేది కొంచం ఉంటది
ఉమ్ అంటే పట్టణాలకు పోయి బ్రతక బ్రతుకుతున్నారు కదాండి పాపం వాళ్ళు కూడా
అవునండి ఇక్కడ బతకడమే చాలా కష్టం అయిపోతుందండి రోజు రోజు
అవునండి
రోజు ఒక ఐదు వందలు వృధాగా అయిపోతుందండి ఇక్కడ ఉంటే
పట్టణాల్లో ఉంటేనండి
పట్టణాల్లో ఉంటే ఈజీగా అయిపోతదండి
అదే రై అదే
అదే పల్లెటూరు ఆ పల్లెటూరులో మాత్రం నూరు రూపాయలు కూడా అయిపోదండి పల్లెటూర్లే బాగుంటాయండి
బాగుంటాయి అలా అని పట్టణాలని లేద నీకు లేదు గాని పట్టణాలతో పోలిస్తే పల్లెలు బాగుంటాయి పల్లెలు పోలిస్తే పట్టణాలు బాగుంటాయి
ఎంత దూరం వెళ్ళిపోయినా కానీ లాస్ట్ కి ఊర్లే బాగుంటాయండి.
అవునండి. పల్లెల్లో వాతావరణానికి ఫస్ట్ ఎన్ని ఏసీలు ఎన్ని ఏసీలు వేసినా కూడా. పల్లెల్లో వచ్చినంత స్వచ్ఛమైన గాలి ఎక్కడా రాదండి.
అవునండి చాలా చల్లగా ఉంటది.
ఉ.
చెప్పాలండి.
పట్టణల్లో పాపం ఆ అంటే. ఆ గాలికి. ఆ పొల్యూషన్ కి ఆ వాతావరణానికి ఆ సౌండ్స్.
పెద్ద పెద్ద సిటీల్లో ఊపిరి కూడా పీల్చుకోవాలని అంత పొల్యూషన్ అయిపో. పోతుందండి రోజు రోజుకి.
అంటే ప్రతి ఒక్క మనిషి వెహికల్ తీసుకుంటాడు కదండి ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్స్. ఉంటాయి ఆ అందులో పోసే ఇంధనం కూడా కలిది అయి ఉంటుంది కాబట్.
కానీ పెద్ద పెద్ద దేశాల్లో చూసుకుంటే చాలా మంది. పొల్యూషన్ లేని వెహికల్స్ వాడడం అలవాటు చేసుకున్న రండి. మన దేశం కూడా అలా అలవాటు చేసుకుంటే మంచిది అని అనుకుంటున్నాము.
అవునండి.
అవునండి.
మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మీకు చాలా ధన్యవాదములండి.
మీకు కూడా అండి ధన్యవాదములు.